హెల్లొ
ఆహ్ చెప్పు
ఏంచేస్తన్నువు పోయినా వ రూమ్ కి
పోలే ఇక్కన్నా ఉ నేను ఇప్పుడే లాస్ట్ పెగ్ అయిపోతుంది నీదానా కదా ఇంకా ఎం తినలేని ఇక చెప్పినా కదా మెల్ల తాగుతా కదా నేను ఇంక అట్లా ఇక అయిపోయింది ఇక లాస్ట్ ఇ అయిపోయి నా టై మెల్లగా పోయి తింటా ఆ
ఇలా అక్కడనా లైట్ లేకపోతే
నతే ఇక్కడన్నాతే ఇక్కడ అయితే తెలువది రేపు కాసేపు అయినంగా అనుకుంటా నిద్ర బాగత్త గట్ల ఉండు అట్లానీ కాదు ఇక్కడ
ఆహ్
చల్లటి గాలికి ఏసీ కూడా పని చేస్తా లేదు
అంతేనా ఆహా టెర్రస్
ఏంటి
టెర్రస్ ఆ అంటున్న
ఇ అదే అన్న అయితది అరాంసే వీళ్ళ అందరు ఉం అంటాను కాని నేను పైన ఏంటన్న ఆ తర్వాత్ వాళ్ళు నా వెనుకనే వస్తారు ఎందుకని అంటే ు నా నన్ను గెలకాంది ఆ నవ్వుంది మాట్లాడండి వాళ్ళు వాంటారు
నతోోటి మస్త టైమ్ పాస్ యితే అకి నూత నా త చ చయితు అన్యాయునికి న్యాయానికి ఒక్క అక్షరమే తేడా కావచ్చుంది అ ఇ ఈ స్వరూపాలద న్యాయమ ననుభయి దా వైపు నిలబంద వాదకిాల అబత ఒడిగనికి ఎదులేనా అందరికకి వీళ్ళ కూడాంటే బగు
యారు యతా నమ్బ రిగా వండుకుందాం అటు బగా కళ్ళు మంటతానే అంటే గప్పుడదు లే తరి ఇగ
మొదట గెలిసి నైట్ టైం పాస్ అవుతుంది అయితే ఇపో
ఆ అలాగైయిత అంద న నాగేమ అయితా నా నేన్ద్ర వో ఒట్కు నడైతా అందంది
వాళ్ళ కోసం
ఇ మళ దాని తర్వాత వాళ్ళు నేను అలాగు ఇ ఇని తిట్టి ఇక దండం వడతా అని చెప్పి నేను వంట కదా
ఆ
ఇ వాళ్ళుది నేను తిట్టిన మాటలన్న వాళ్ళు మళ్ళా రిపీట్ చేసుకొని నవ్వుకు ంట ంటా నవ్వుకుంటా నవ్వుకుంటా ఏ ఒకటి ఇటికి వంటారు ఏ రెండు ఇటికి వాంటారు ఇ
ఏ మంచి మంచి టైం పాస్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను
ఇ ఎవరికన్ని ఇచ్చినా కాని కొంచెం రూపాయి అన్న వచ్చ
వేరిటలోకే
ఎట్లా
ఇప్పుడు రాజన్ ఇప్పుడు వీళ్ళ అందరిగానీ నీతోటే ఉన్నారా ఆ మొన్నటిది ఊళ్ళ అంటే నేను చెప్పలేదు
గీ చెరుకు గ చెరుకు రసం గీ చెరుకు రసం మనికి దగ్గరకు పోయింది
ఆహా చూడలే చూలే
చూడ వానికి నేనే వీలు పంపిన
అవునా
ఆ నేను రీలు పంపిస్తతే అ రీళ్ళవళు తీసిండడుో వాళ్ళ పేరు చెప్పాను కానీ మన పేరు చెప్పాను
అవునా
ఆ రీలు పంపిస్తతే ఆ రీల్ చూసి పోయ అ యాభై వేలు ఇచ్చి కలిసి వచ్చిను వీడియో తీసిాను పెట్టాను
అడ త శికి పడలిడ ననా టెన్షన్ లేకుంటా న పెళ్ి చ అయ అన్ని ఉత్తమ వచ్చట్లు
ఆ పెట్టి నేను
ల మందిని ప్రసాదం చేయగా అనిపించింది ఆయన కూడా నువ్వు ఆయన అన్నావ్ కద వాడు వట్టికి అనే ఇస్తాడు వాడు పక్క నున్నకిెట్టాడు దగ్గ దగ్ ఇద నల్క బ అట్క వతార అ చె
ఫేమ్ కావాలంటే ఏం చేస్తావు
అవు
కానీ ఇప్పుడు బయటోనికి ఇచ్చిడు కదా హ
చ ను్వు శివన్ గమనించుకున్నాము క్లీన్లీ చూసినవ మరి
ఏ
మొన్న చెప్పిన చూడు అనిధి చూసినావా దాని పేరేంది
హలో అది
అమా అయితే ఓపెన్ చేతలేవ్ యట్యూబ్
కూడా చూస్తే ఏమన్నడు అంటే
ప చెి న
దాంట్లో ఇట్లా రీల్స్ సెండ్ అయింది
ఆ ఆ జరిగుదడించికుతున్నాం
ఇట్లా నాకు సెండ్ చేసారు ఆ అది ఇది అనేసి చెప్పు
అవును అండి పడ్డ ఒకే ఏముంది అట్లయింద అయితే ఎప్పుడూ వీడియోలలనేమో మాట్లాడతడు ఒక్క తీరు బయటనేమో ఇంకోటి చేస్తడు నా ఎటు పోతానవ్ ఇంకా ఇంకా ఫైవ్ ఇంకా ఫైవ్ పది నిమిషాలు ఇంకా ఇం ఇంకా ఐదు నిమిషాలు
ఆ సరే మాట్లాడుకో నువ్వు నేను సైలెంట్గా ఉంటా
ఏ నువ్వు సైలెంట్గా ఉండద్దు ఏ హలో ఏం కర్రి చేసిర్రు ఔ
ఆ ఆ ఆ ఆ
హలో
ఆ
వినిపిస్తాందా
ఆ
ఏం కూరా
హా జవాన్ కే జాన్
ఇట్లా అయితే అట్లా పోతాయి హలో
ఓ ఆ చెప్పు ఆ సరే చెప్పు
రూంకి పోతున్నావా
ఆ బండి మీద ఉన్న
అవునా
ఆ అయ ఇక్కడ చల్లగ మంచిగ్ ఉన్నది ఇక్కడనే ఉండాలా
హా సళ్ళగుండదా సాయంత్రం అయితే చల్లగా ఇంటికి ఎక్కువ అవుతద మరి అక్కడ
ఆ య నైట్ అయితే స్నానం జేతే ఎసి గుడప్ప
చికెన్ బిర్యానీ అన్నవ్ గద సాయంత్రం
మధ్యాహ్నం మధ్యానం మధ్యానం వన అంటే అయ్యి తీసుకోచ్చిు తినాల అదేంటి మధ్యాహ్నం చికెన్ బిర్యానీ అని అంటే చేసింది
ఆ
ఆది తరా
అవునువును
న వల్ల డైరి అలా ఈగ వెజ్జు తినుడ ఏంది
అంటే ఆహా సోమవారం అన్ న్నా తినడా అబ్బా అట్లాంటివి గూడ ఉన్నాయా నే
ఒక ఒక బొతులు గూడ ఉన్నాయి ఓ వారానికి మూడు వారానికి మూడు వార వారానికి మూడు ఒక పొద్దులు ఉన్న నేను
అన్నం కా హి హి అవున
ఆ
ఆ మంచి ఉన్నాయిపోతే నువ్వు గుడ ఉండొచ్చు గదా వారానికి నాలుగైదు సార్లు ఒక్క పొద్దు
సరే ఉంట గాని నేను పని గాడికి వచ్చిన నేను సంగతి నేను బట్టలు వేస్
పని కాడికి ఓచ్చినావ హలో ఇంకా ఇంకొక టు ఇంకొక టు
టు అదే ఇగ అదే నేను ఇప్పుడు బట్టలు తీసుపోవాలే వేసుకోవాలె వేసుకొని ముఖం కలక్కలు కడుక్కోవాలి కథ కావాలె కార్ఖాన్ కావాలే వాళ్ళకి పోయి ఇప్పుడు నేను అది తింటా ఇది తింటా అని జేప్ పోవాలే నాకు నచ్చింది వేడితే అరాల్సి తానం జేసి ఆ బిల్డింగ్ ఎక్కి వండుకుంటా అని చెప్పాలే మరి షాప్ ఇత్తర షెద్దర్ ఇత్తర బొంతిత్ త్తర బెడ్ ఇత్తర హ్మ్ ఏం ఇత్తరు అని చెప్పి మాట్లాడుకోవాలె గది నాకు భాగ ఎ చాల
నువ్వు వర్కు మీద ఫుల్ వర్
ఏ ఘోరాది ఘోరంగా ఏమనుకుంటున్నావ్ నా కిందనే మేసిరి పన్ జె
యస్ట నువ్వే మెస్ తిరివి గాని మధ్యాహ్నం పైన గోట్టు పను కింద గోట్టు పను లాస్ట్ కాస్ట్ నువ్వు మొత్తం పెట్టి కిందికి ఒచ్చినవ్ కదా కలరు
కల్కి గ జోబీ ఎత్తుకునవ్ దేల్దు అయిన మేస్త్రి కాదు మేనేజర్ గాని అయిననే కాంట్రాక్ట్లు మనకి ఇత్తడు గానీ కాకపోతే అయిననే కొట్టిండు గ అ లెద్ నాతోటి అయితలేద్ అన్ అన్న నాతోటి అయితేలేదు కాదు గట్లానేతా అన వాళ్ళ కథం ఇతడు ఉన్నా నా నాకు తల నొప్పి అన్నాళ్
అయ ఆ అన్నా అంగడ బ వళ ప్రశంగా
అప్పుడు బిర్యానీక అని చెప్పి వందలు రెండు వందలు కావాలి మూడు వందలు కావాల అన్నావు ఆహా అటే పో చిన్నవా అ నా అంటాను
నేన్న ఎంత కష్టస తెలుసు బయళ్ళ ించ ఆ ఆ ఆ ఆ
నయ కోోద్రదు పల్దు ఏదదు ఇవన్నీ ఎర రుద్దుకుంటావు తాను అ రుద్దుకుంటావు అంటే ఏ రుద్దుని ఎంతగానో అ ఇరుద్తమానా ఇంకెంత సర్బోదా ఆ అంతే అంటే నీకు నువ్వే ఇల్లు వారితే నన్ను అడుగుత సంవత్సరం జత్తవచ్చుక్కరుూని అని అని అంటాను
ఆ
ఏేమనా అయితే
వంత చెలేదా
ఇం గట్నే ఉన్నాయా జదా ఉ ఆహాహ నువ్వు ఆ అనుకుంటా నువ్వు ఆ ఇంకెంత ఉన్నది
పో హైపో బావా
ఇ అయిపోయాందా అయిపోయిత ఓకే ఉంటాను
సరే బా బాయ్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
బాయ్
రేప్ చేస్తా ఇగ